హలో హలో
వినిపిస్తుందరా
ఆ వినిపిస్తుంది ఏం చెత్తండ్లు
ఏం లేదురా ఇప్పుడే చిన్నోని పండుకోబెట్టి మీరు ఏం చెత్తంరా అని ఫోన్ చేసీన
ఏముంది ఏం లేదు
వచ్చింద కరెంటు ఏం చెత్తారృ
తిన్నవా
ఆ తిన్నరా ఆ అప్పుడే తిన్న
ఓహో
మీరు తిన్నరా
ఆ తిన్నం
ఏం కూర
నైట్ చికెన్ తెతే చికెన్
చికెనా
నిగొకటి తెలుసా
ఇది
మన గల్లికి అలా వెళ్ళి వత్తాందట
మన గల్లికి ఆ మన గల్లిలొ ఎవడు ఉన్నాడు
ఏమంటారు ఇల్లు రైంద్రం మిల్లు ఉంటదిగా
ఇంద్రా మిల్ మన ఇంటి కాడ ఎవడు ఉంది
మీ ఎన్ ఇంటి వెనకాల లేదా
ఓహో వాళ్ళది ఇందిరా మిల్లు కాదుగా
ఎందుకు ఎవరిది
మా ఇంటి ఎనుకిలా
ఈ ఇండ్లలోకి వచ్చినోళ్ళ ఇల్లు కాదు ఇప్పుడు కట్టేటోల్ల ఇల్లు
ఓకే ఇన్ వాళ్ళ ఇంటి ముందిల్లా
ఆ ఆ ఆ
ఆహా ఈరోజు ఓపెనింగా ఇల్లు
ఆ అయితే ఇంద్రంమిల్లు కట్టి నిళ్ళకి ఓపెన్ చేద్దానికి కొత్తాంటే వీ వీళ వీళ్ళల్లు ఓపెన్ చేయడానికి కొతాండంట
ఆ ఎప్పుడో
సాయంత్రం అంట
సాయంత్రంగా ఏముంది మీ స్లా పెక్కినా మా స్లాపెక్కినా కనిపితది
ఆ గుంపులో గోవింద పోయేదానికి ఆ ఇద్దరు ముగ్గురేమో సార్ రోడ్ అయిపియ సంబందం అని చెప్పాడుదా అన్ని అంటారా అయితే వాళ్ళ ఇష్టం ఏమన్నా అనుకోని
ఆహా ఉహు ఏం చెత్తంది మీ అక్క
ఏంది తినే ఉంది కూలర్ కింద పడుకొని
ఉహుమ్ నేను కూడా ఆ కూలర్ దా డబ్బా ఉంటదిగా మాది చిన్నది పెట్టేది ఆ డబ్బా ఈడు యడేషి దిండు ఆ దౌలాడి దౌలాడి సచ్చిపోయినా లాస్ట్ కు మా స్పూన్స్ పెడతారు కద ఆ సెల్ఫ్ లా దాన్ లే షిండు ఇదే దాన్ని దౌలాడి దౌలాడి దౌలాడి అర్ధఘంట దౌలాడి నా
అవును స్కూల్ డబ్బా రిటర్న్ బట్టి టవా
ఓ ఎప్పుడో బెట్టిన అది అన్నకి అతికియరాక తెగిపోయిందంటారా అయితే ఈ పిచ్చి డబ్బాలు నాక ఏమొద్దు నువ్వు అసలు రిటర్న్ పెడతావా పెట్టావా ఆ పదరూపాయల షాప్ లో పోయినప్పుడు నీకు మంచిగాని స్పూలు పెట్టేది కొనుకుపోత్తలేగాని ఇది రిటర్న్ చేయని లొల్లి లొల్లి చేసిండు ఇగ అప్పుడే రిటర్న్ చేసి అవి కొన్ని ఉంటదిగా నువు అతుకు పెట్టాల అని చెప్పినవు జుడు అది ఉత్తిగనే ఉష్ పోతుందంట
అది వాటర్ బడుతూ ఉషిపోతుదేమో అని బిత్తంది నాకు కూడా
అదిగిసిపోదా అంటే అన్న వద్దు అన్నాడు ఎందుకు ఏమ వద్దులే నేను మనం పది రూపాయల షాప్కి పోయినప్పుడు మంచిగా అది పెద్ద చూసినావ్గా వన్ సిక్స్టీ రూపీస్ అని చెప్పిండగా వాడు అది తెచ్చుకుందులే అన్నాడు ఇగ ఇదేదో వన్ ట్వంటీ రూపీస్ పెట్ వదలాది ఇంకా ముప్పై రూపాయలు ఎక్స్ట్రా పెడితే ఈ పెద్ద స్పూన్లు చిన్న స్పూన్లు అన్ని పడతాయి దాంట్లా అద్దిసుకుచ్చ దమని సబరి చేతున్నా ఇప్పుడు పండు బర్త్డే ఉందిగా బర్త్డే వరకు తీసుకొని వస్తాం
ఆహా
డే గూడా డ్రెస్ ఆర్డర్ చేసినా
మేము గూడా కూలర్లా ఐస్ గడ్డలేద్దాం అనుకున్నాం గానీ యేయలే
ఏ ఈరా నైట్ మిమ్ నైట్ ఐసు గడ్లు ఏసీ సినాం
నైట్ మే నైట్లలఐస్ గడ్డలు వేస్తుంట రెండు గిన్నెలు పెడతానం రెండు గిన్నెలు పెట్టి ఆ మొన్న నిన్న వేసిన నిన్న అట్లానే వేసిన నిన్న పొద్దున్న దాకా కూడా మేము ఐసుగడ్డలే వేసాం ఫల
ఆహా నేను మధ్యాహ్నం పూటయ్యట్లేను నైట్ అయితేనే ఎత్తున్నా నైట్ ఎందుకంటే బాగా ఉబ్బరిత్తది గదా మధ్యాహ్నం ఎట్లయినా ఒక గంట కోస ఏముందని చేయట్లేను్ నైట్ మంచి ఐస్ క్యూబ్స్ కి ట్రే ఉంటదిగా దాంట్లో పెట్టి మంచిగా పెడు తన్న నైట్ల దా న్నా నైట్ అయితే ఫుల్ సలి పెట్టింది
మేం గూడా అలానే లేసినకాని మస్తం సల్ పెడుతంది నైట్ అయితే కూలర్ మళ్ళీ ఇట్లా కోవాల అనిపించింది భయంమైంది
ఊ హు
చిన్కుల్ పెద్ద పెద్ద చిన్కులు బడ్డయి ఉమ్
నేను అడుగుదాం అనుకున్న పొద్దుగా లేసి
చినుకులు పడ్డాయి ఆ మబ్బు ఫుల్లు చేశింది ఫుల్లు ఒక్కసారి మెరిశింది
మబ్బు ఏ నేను ప స్నానం చేయడానికి పోయే ముందు ఫుల్ మబ్బు చేసి కొంచెం ఫుల్ గాలొచ్చింది గాలొచ్చేసరికి నేను ఎక్కడియిఅక్క ఇక్కడ సదరిన సదిరి మళ్ళీ కరంట్ బోద్దేమోనని స్నానం చేయలేదని టకటక పొయి స్నానం చేసినా వచ్చినా వాషింగ్ మిషిన్ల నీళ్ళు పట్టినా అన్ని చేసి కూలర్ ఆన్ చేసినం పెట్టినం ఎందుకంటే కాస్సేపైన రూమ్ కూల్గా అయిద్దిగా
ఆ
పెట్టి మా అత్తమకు ఫోన్ చేసి మాట్లాడిన
అయ మస్ త్తు మబ్బు చేశింది ఆ చుట్టు మాబ్ బ్బ చేశింది ఒక్కసారే పోయినప్పుడు ఎట్లా మెర్త్దో అట్ల మూడు సార్ల మెరిశింది
వామ్మో
ఇ ఏమంటరు మంచాలన్నీ ఎత్తిన పక్క పక్క బట్టలు తీసినా చింకులు పడతానయని ఇగ ఎంబటే పోయినయి పొయినంక మళ్ళ ఏసుకున్నం వేసుకున్నక మళ్ళా వాడతానయి
అయ్యా
ఈ మీద లేవా లేవద్దరుకున్నము పెద్ద కొత్తనే సప్ప సప్ప తీసుకోవచ్చులే అన్నట్టు కాళ్ళ వరకున్న బెడ్ షీట్లు పైకిన్నము మంచం తడ్తే తడిశిందని
ఊహూ హో
ఆ రండు మూడు శిలుకులు పడ్డయి పోయింది మళ్ళా
పొద్దు పొద్దు గాల వచ్చిందా నైట్ వచ్చిందా
నైటే పదిన్నర
పదిన్నరకే వచ్చిందా నేను అప్పుడు ఇంకా బండుకోనే బండు ఆ
ఇరవై నిమిషాలకేమో వచ్చింది
ఆహా నిను బండుకోనే బండుకోలే నైట్ ఈ కల్
బండి మీద గిట్లేం కప్పలేదా పెద్దగొచ్చే చేయొచ్చుగా అన్నట్టు ఊకున్నం
బండి మీద ఒక్క దాని మీదనే గప్పలేదు అన్ని చదరి పెట్టిన ఏడి ఆడి ఒక బండి మీదియే తియ్య బండి మీదనే కప్పలే
అటూ మన గోడకెళ్ళి అది గుట్ గుట్ట ఉంది గ గుట్ట కాలేగా
ఆ ఆ ఆ
నిన్న గుట్ గుట్ట కాలింది అయితే ఆ పదిన్నరప్పుడు ఇగ గుట్ట కాలడమయిపోయింది అంత ఏమంటరు అటు వర్షమొచ్చినట్టుంది తల్లారి మొత్తం కాలిన వాసన గాలికి
అవునా
ఆ మొత్తం అట్నుంచే గాక మొత్తం కాళిన వాసన ఒత్తంది ఈల్లు ఏసి పొందె గు ట్ట మొత్తం చల్లారిపోయింది వర్షం వచ్చినట్టుంది పటాట మొత్తం చల్లారింది
అట్ సైడ్ కుట్టనా
ఆ అ
మన రోడ్ సైడ్ కుట్టనా లే మ చార
ఇటు గోడకెల్లి కనపడేది
ఎటు పొలాలకెళ్ళ కొట్టనా
ఆ ఆ
టు దూరంగ కనిపించ గుట్ట
మా మంచిగ కనబడతది
అదే అదే తెలుసు తెలుసు ఒక లైన్ స్తది నిన్న చూసిన నేను
ఆ అది మొత్తం చల్లారిపోయింది
ఆ
ఆహా వా వచ్చినటుంద అటు పైక్ కొటినలా అనుకున్నా ఇగ
మ్ హు నేను కూడా అనుకున్నా తీసుకోకపోయిరు మరి
అహ ఇగ ఊకే ఎం పోతడా లే అనిపించ చెరువుకాడికి
మేము ఇప్పుడు వద్దు నిన్న మా మాత్తమ్మ మటన్ పంపిచ్చింది ఎ మాట తిన్నాం పొద్దుగాల అన్నం బాక్స్ లా దోసకాయ కూర వండితే, అన్న ఆ బాక్స్ తీసుకోండు మటన్ ఉంది, ఆ కూర ఉంది ఇంక షాప్ లో ఎందుకు
ఓహో
ఆ శాపల్ తినే మూడు లేదు ఈ రెండు రోజుల తర్వాత తెచ్చుకోవచ్చు లే అన్నాను
ఆ
ఇవ్డు ఎట్లయినా మళ్ళీ ఇవ్డు బర్త్డే ఉంది పన్నెండు రోజులయితే బర్త్డేనే మళ్ళీ అప్పుడు మా అత్తమ్మ వాళ్ళు వతారు మా అత్తమ్ముళ్ళు ఇ మా అమ్మను ఎట్లయినా పిలువాలిగ పిలవకుండ ఎట్లుంటా
అవును
మా అమ్మమ్మ చెల్లె వాళ్ళనిపిలుత్త ఎవరు పిల్వ ఇక మా అత్తమ్మ ఎవరిని పిలుచుకుంటది మా తెల్వదు లె గాని నేను జస్ట్ మా అమ్మ వాళ్ళని పిలుచు ఉంటా ఇగ మనం చిన్న పోరగాళ్లున్నారుగా ఇంటి సుట్టూ
అదె అదె
వాళ్ళని పిలుస్తాది అంతె
ఆ
మార్నన్ మంచి ఒక రొండు కిలోలు కేక్ దెమ్మంట కూల్ కేకె దెమ్మంట ఈసారి
ఆ
మంచిగ మనం ఈడ డెకరేషన్ చేద్దాం మా సోఫా సెట్లున్నాయి సూడు
ఆ
అయ్ తీద్దాం తీసి పక్కన బెడదాం పక్కన పెట్టి పోయిన సారి నా దగ్గర కర్టెన్ న ఉండేగా
అది కాదు పోయిన సారి వేసినట్టే వేయ్యాల ఇంట్ల కంటే బయ పోయిన సారి వేసినట్టే బయటనే నే మంచిది ఫ్రీగ ఉంటది
బయ బయట అంటే బయట అంటే మళ్ళీ ఫ్రేమ్ తె పియాలి ఫ్రేమ్ ఏడ నుంచి తెప్పిదాం మళ్ళీ
ఫ్రేమ్ అవసరం లేదు కర్టైన్ అయితే ఉందిగా
కేక్ ఆ మనం ముందు గోడకి మా అత్తమ్మ ఏమంటది తెలుసా ఇటు కిబ్ల లేదు ఇటు కట్ చేపియొద్దు అటు సైడ్ మొహం పెట్టి కట్ చేపియాలి అంటది
కాదు ఆహా ఇప్పుడు బర్త్డే అప్పుడు చేసిరి చూడు
ఆ హ్
అట్లనే కుంది లొ పెడదాం కర్టైన్ ఏమంటరు దానికి సపోర్ట్ ఏం లేద అంటానవ్ గ
ఆ
దానికి ఏం సపోర్ట్ లేదు కాబట్టి ఏం చెయాలంటే అవి ఏమంటరు దారాలు ఉంటాయి చూడు
ఉమ్
అవి కట్టాలి కట్టి ఆ ఏమంటరు మంచిగా దేని దానినకి కలిపితే కతం
చూద్దాంలే అయితే ఆ బర్త్డే రోజు అది పెట్టి అటు పెట్టి స్టాండ్ పెట్టి చూద్దాంలే చూసి ఆ కర్టైన్ కట్టే చానా బెలూన్స్ ఉన్నాయి
లేకపోతే ఏం చెయలంటే పైన చేసినా ఏం కాదు పైన చేసుకున్నా ఏం కాదు పైన అయితే అవి ఉన్నాయిగా పిల్లర్లవి
ఆ ఏమో ఇంట్లోనే చేతడేమో
ఆహా ఆ పైన వేసుకుని ఇంకా మంచిగా ఉంటది ఒకవేళ ఏమంటరు రాట్లకి కట్టెలు ఇంకా పొడుగ్గా కావాలనుకుంటే కట్టెలు నిలబెట్టినం అనుకో కట్టెలు ఎగట్చుకుంటే కతం వాటిని కట్టే కనపడదు కట్టే ఎనుకకి క్కేసి ఆ ఫ్లెక్సీ ముందు కట్టుకోవాలి
చూద్దాంలే ఆ రోజు బర్త్డే రోజు బర్త్ డే రేపనంగా
పైన చెత్తే ఇంకా బాగుంటది
ఫోన్ చెత్త ఆగు
ఆ సరే